టంగ్స్ హలో హెలో ఏం చేస్తున్నావురా
చె
ఓల్ ఫోన్ చేయలే నేను వీడియో కాల్ చేస్తాన్న హెలో హాలో సెల్లికి చేత్తాను ఏం చేసావురా ఏం చేస్తున్నవురా విలెక్క
నేను చదువుకుంటున్నా నువ్వు
ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు
ఆ
ఏం చదువుకుంటున్నవ్
చదవాలని అనుకుంటున్నా ఆ
మై గాడ్ స్టార్ట్ చేసావా ఇప్పుడు మరి హు
అంత లేదు స్నానం చేసి వచ్చా ఇప్పుడే చదుకు
అవునా
ఏమో తెలియకుండా మాట్లాడాలాంటెను చేసిన తల స్నానం చేయలే రేపు మార్నింగ్ ఎ చేయబుద్ది కాదు తర్వాత ఆఫ్టర్నూన్ ఎల్ వెళ్తా ఊరికి అందుకే
హ్మ్
ఎంటి సమాచారాలు కాల్ చేస్తున్నారు
జరిగింది ఈ రోజు కాలేజీ లో
ఈ రోజు ఏం జరిగిందంటే ఏం బాలే ఈ రోజు ఈ రోజె కాదు డైలీ బాగోదు
అవునా ఎమ్ మీ కాలేజ్ బాలేదా
అ మోహన్ గోడ క్లాస్ ఉత్తి బోర్ కొట్టింది కబురు చెప్పుకుంటూనే ఉన్నాం ఆ ఇంకా సుమ క్లాస్ నాకు ఈ రోజు నచ్చిందంటే స్వరూప్ క్లాస్
ఇంకా మిగతా క్లాసులు అన్ని బాగున్నాయా
లేదు రా పోరే మ్యాచ్ క్లాస్ ఓకే బాగునే ఉండిది ఇంక అసలే యారో బాత్ రూమ్ ఉనింది సుమ ఏం బాలే జాస్మి దే రాపి చింది ఆ
హ్మ్ ఇంకా ఇది బాగుంది ఎన్ ఎల్ పి క్లాస్ బాగుంది కదా
ఆ అవును ఆ రీతిరుకో నుంద
ఇంకేమ మీ ఫ్రెండ్స్ ఏం చేస అందరు బాగున్నారు
ఆ వాళ్ళంతా బాగానే ఉన్నారు మీ ఫ్రెంజ
మా ఫ్రెండ్స్ బాగున్నారు తిన్నావా
తిన్నాల్
ఏం
ఏంలే
ఎ అయ్యో సేమ్ నేను కూడా ఏం తినలేదు
ఉ టూ డేస్ే కదా వెళ్ళిపోతాం ఎందుకు తెచ్చుకోవడం అని తెచ్చికోలే
జ నాకి
ఏ
సరే బాయ్ పోడమేంరే ఇ ఇంటికి పోయి ఏం పంచ సవు
ఏమి ఇల్లు అంత అది
అవునా మా అమ్మా మ అ మా అమ్మ మొత్తం అంతా క్లీన్ చేసింది ఇంకేం లేదు అంటే ఆల్రెడీ మొత్తం అయిపోయింది మొత్తం
ఆహా ఇ ఇంకా ఎప్పుడు గురువారం క రా గురువారం అంటే స్వీట్ ఏమో చేస్తారు తర్వాత నాన్ వెజ్ చేస్తారు
నా గా మొత్తం క్లీన్ చేశారు కదా మొత్తం హౌసు అట్లాదంతా చెప్పయింది ఇంకేం లేదు
అవుహో అంటే అంత పెద్దగా ఏం చేయరు ఈ పండుగ నార్మల్ గా క్లీన్ చేసి కుంటారంటే ఆ ఇన్ను మొత్తం కడగారు అది ఏంటంటే లక్ష్మీ పండగ గణేష్ పండగకి దీపావళి అలాంటి పండగ చేస్తారు మొత్తం ఇల్లు మొత్
అవునా మా ఇంట్లోయితే ఇలాంటి ఉగాది పండగకి బాగ అంత మొత్తం ఇల్లంతా క్లీన్
మా అమ్మమ్మ ఊర్లో అయితే యుగాది న్యూ ఇయర్ అంతా విను ఇక్కడ ఉగాది న్యూ ఇయర్ అంటా
అవును రా ఇక్కడ కూడా అలానే అంటారు ఉగాదికి న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ఉగాది నుంచి స్టార్ట్ అయితు
ఏం చేస్తారు ఒబ్బ బట్లు చేస్తారంటే ఓ ఓలిగె ఓలిగె తెలుసా ఒబ్బట్లు కింద చపాతి పైన చ చప
ఆ అదే ఆ దాన్ని మేము ఓలిగ అంటాం మ్మ్
మ్మ్
అదే అంత బా చేశారు మా ఇంట్లో కూడా అన్ తే అవేనే చేస్తరండి ఇకా పొద్దున్నంచి అ అన్నము రసము పప్పు ఇంకా అ వడ ఏమి ఇంకా అవింటాయి చూడు రా బొంగులన్
పల్యాల్ పొంగలా
పొంగల్ కాదరా అంటే అవి సైడ్ డిష్ బొంగులా ఏమో అన్ టార్ కదరా ఎల్లో కలర్లో ఉంటాయి చూడు ఆ మేమైతే అదే అంటం మేమట్లనే అంటాం రా దానిని మధ్యానం పెడత్ టర్ మీకు పెట్టరా స్వీట్ అంటే స్వీట్ కాదు హాట్ ఆ కొంచం ఆ టైప్ గానే ఏ యల్లో కలర్ లో ఉంటాయి చూడు రా
టీ ఆ లడ్డూలు
లడ్డూలు
చుగ్గి ఎల్లో కలర్ లడ్డూనే ఉంటుంది ఇంక చుగ్గి సుగ్గి మ్ సరేలే ఇప్పుడే ఇచ టైమ్ పాసయినా అయితుంది
ఆ ఇప్పుడు ఎట్లా చెప్పాలి నేను నీకి దండ్లని ఉండు స్వీట్ ఆహా నూనెలో ఎన్ స్తార్ రా అవి ఇంగ మాములుగా తెచ్చుకోవల్సియదు నాలుగు ఐదు డ్రెస్సులు ఉండయ్ నావి లేదురా నేను నేను నీకు బొంగులు అంటాము నేను బొంగులు ఉండరా నేను నీకు ఫోటో పెడతాను నీకు మళ్ళీ నేను ఒకసారి అవి ఎల్లో కలర్ లో
సరే నా కర్తమయింది అదే ఇస్తా అన్ని సుబ్ గ్గి అంటారు
సగ్గిలో ఆ
మేమయితే బొంగులే అంటాం.
ఎవరుమీరు చరణ్
మీ ఇంటి దగ్గర
ఎవరు ఆరుస్తున్నారు
అవి కూడా ఉన్నాయి ఏంద్ర
నువ్వు మాట్లాడట్లే
లేదు ఆ పిల్ల మాట్లాడుతుంది నాకు చేసింది నిదు మాట్లాడుతున్నా కదా అందుక కట్ చేసినా
అది కాలేజ్ అం జమ్మనని వస్తుందా ఏంటి
ఉ
కాల్ ఇజ్ ఆన్ హోల్డ్ ఏం రాదా నార్మల్ గానే ఉంటుందా మనది కట్ అవ్వకపోతే చాలు ఎయిటీ రుపీస్ పోతుంది కద
కాదు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు గదా
ఉమ్ ఉమ్
వచ్చి ఇప్పుడు మాట్లాడిన కూడా నాకు ఫోన్ నాకు ఫోన్ వచ్చిందంటే నేను నా నీ వయసు కినిపి అపరాదు ఇంకప్పుడు ఏం పా నెట్ రాల ఉ అదే నీకైతే
అప్పుడు కరెక్ట్ అయినా ఆ కాల్ కరెక్ట్ ఉంటుందా ఆ కాల్ కరె రైతు ఉందా
ఏమో ఆవుతుందనే ఉందిరా దాంట్లో ద మరి
నెట్వర్క్ ఇష్యూ వస్తే ఏం చేస్తాం ఇపుడు
బిజీ అని ఐతే రాదు నువు ఫోన్
బిజీ అని కాదురా ఇప్పుడు నార్మల్ గా నెట్వర్క్ ఇష్యూ అని కట్ అయిందనుకో ఓ అప్పుడు ఏం చేసేది అంటే ఒక కాల్ వెళ్ళిపోతుంది కదా హండ్రెడ్ రూపీస్ పోతుంది కదా అప్పుడు
ఆహా లేదు వాళ్ళకి ఇప్పుడు మనం సడన్ గా కట్ అయిందంటే ఫోన్ వాళ్ళకి తెలుసింది కదా ఎందుకు కట్ అయింది నీ ఏమి అనేది ఆ అ ఇప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసేది లేదు వాళ్ళు తె తెలుసారు ఫౌజ్ ఏం చూస్తుంది నమాజ్ చేస్తుంది ఎన్నప్పుడ
ఆ టైమ్ ఎంత ఇకా ఫైవ్ థర్టీ నమాజ్ చేస్తూ ఉంటుంది లేద స్నానం చేసి పడుకో ఆయ లేదు రా నమాజ్ చెయకూడా పీరియడ్స్ లో ఉ ఫైవ్ టైమ్స్ చెయాలి తెలుసా మార్నింగ్ టేస్ట్ చేస్తారు ఇంకా ఆఫ్టర్నూన్ మేము లంచ్ టైమ్ లో చేస్తారు ఇంకా ఈవ ఈవెనింగ్ వచ్చాక చేస్తుంది తర్వాత సాయంత్రం అయ్యాక ఒకసారి చేస్తుంది ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఒకసారి
ఈవినింగ్ వచ్చేదిప్పుడు చేస్తుంది కదా నార్మల్ గానే
అంటే ఫైవ్ థర్టీ బ్రేక్ లంచ్ అంటే అప్పుడు బ్రేక్ వచ్చేసేది స్నాక్స్ తి
ఓకే
తర్వాత భోజనాన్ని అంతా అయిపోయిన తర్వాత ఇంకొకసారి స తర్వాత మార్నింగ్ బిర్యానీ ఫైవ్ టైమ్స్ డే
మనతో పాటు వచ్చింది చూడు పాప షైర్యిందక వచ్చింది చూడు ఆ పాప అయితే అసలు అవున్రా
ఆ కనిపించనే కనిపించదు షాయి
షాయిరా
షాయిరా అయిన ఎంత బూతులు మాట్లాడుతుంది కదా ముస్లిం అయినా అమ్మ బాబోయ్ నాకైతే నవ్వొస్తుంది వెనకల నువ్వు మాట్లాతన్నా కలిసి ఆ థర్డ్ సేమ్ అది ఇది అంటే గుర్చకుపోయిందంటా
ఆ చూడు ఇట్లా మాట్లాడుతుంది తెలుసా ఆ పిల్ల ఎట్లాంటే అస అసలు ఒక్కసారి కూడా నమాజ్ చేసింది లేదు ఎప్పుడు గాని ఒక్కసారి ఏం చదివింది లేదు నే ఆమెని చదువు అని చెప్పినానని ఇ పిల్ల
ముస్లిమేనా
మన లాగా
పుట్టినప్పటి నింక ముస్లిమేనా
అ అవును, లేదు పుట్టినప్పటి నుంచి ఆ పిల్లకి తెలుసా అసలు నైట్ సెవెన్ థ సేవన్ ట్వంటీ కి తింటాం ఏమో చూద్దాం నేను చూడాలి రావ వస్తానో లేదో కరెక్ట్ అట్టుగా సర్ది పెట్టుకోవాలి కదా
ఏం అంత లగేజ్ ఎత్తుకుని పోతున్నావా ఏంటి మళ్ళీ వస్తావుగా ఫోర్ డేస్ ఇప్పుడే చేసుకో ఇప్పుడేం చేస్తున్నావు అలగే మాట్లాడు కొంచెం మల్టీ టాస్కులు చేయలేమా
అట్లా చేయబుద్ధి కదు ఒక్కోసారి
మీ చెల్లి ఉంది కద చేస్తుందిలే ఆ నవ చెల్లి ఉండింటే ఏదో చేత ఆమె చేత చేపించేదాన్ని ఎంత మొత్తం ఆ
సరే లేరా మరి బాయ్ మళ్ళీ చేస్త
సరే బాయ్ అవాకి చేసి మాట్